భాను
బాగున్నానండి మీరు బాగున్నారా
బాగున్నా అండి ఏం చేస్తున్నారు
నేను ఏం చేస్తలండి ఇకా మీరేం చేస్తున్నారు
మేం ఆఫీస్ లో ఉన్నాం కొంచెం ఆఫీస్ వరకు ఉంటే తెసుకుం వచ్చ తిన్నారా తిన్నామండి ఏ రోజు మా ఆఫీస్ సలు ఒక అమ్మాయి పార్టీ ఇచ్చింది మాకు
ఓకే ఏం ఏం ఇచ్చింది పార్టీలో ఏమేం ఐటమ్స్ ఉన్నాయి
పార్టీలోనా స్టార్టర్స్ అయితే లాలీపాప్స్ ఉన్నాయి అండ్ ఆ క్రిస్పీ కాన్ అయితే చాలా ఇష్టం నాకు క్రిస్పీ కాన్ ఆర్డర్ చేసుకున్నాం అండ్ ఫిష్ ఆప్ పుల్ల ఫిష్ ఫ్రై ఉంటది కదా క్రిస్ప్ ప్రయి తెపిచ్ న్నాము తర్వాత మటన్ బిర్యానీ చాలా బాగుండె
మన తండర అయితే బాగుంటదండి
ఆ
ఉమ్ ఇంకా చెప్పండి ఇంకా విశేషాలు ఏంటివి
చెప్పాలి మీ ఇంట్లో అందరు బాగున్నారా పిల్లలు అంతా
పిల్లలు బాగున్నరండి కానీ బాగా అల్లరి చేస్తారు మా పిల్లలు
ఉహు పిల్లలంటేనే అల్లరి కదండి అ
అవునవును ఇంటికి ఏళ్ళాక ఏం చేస్తారు ఇపుడు ఆఫీస్ లో ఎవరో ఉన్నార్ అంటున్నారు కదా.
మేమా మేము ఇంటికి పోయినాకే చాలా పని ఉంటది నాకు. ఇంట్లో వంట చేసుకొనీ. కశువులు ఊడ్చుకొని బండలు ఊడ్చుకొనీ, మళ్ళీ పిల్లల్ని రెడీ చేసుకొనీ, ఇప్పుడు లెంటి డేస్ నడుస్తున్నాయి గదా అండి. సో మళ్ళీ చర్చికెళ్తామూ. అక్కడ ప్రార్థన చేస్ ఇంటికొచ్చేసరికి తొమ్మిది అయితదీ. ఊ అట్ ఇలా టైమ్ అయిపోతది అసలు ఇగ మళ్ళీ మార్నింగే లెవ్వగానే ఇల్లంత ఊడ్చుకోవాలి తుడ్చుకోవాలీ. మా ఓనరామయితే చాలా నీట్గ ఉంటదీ అసలు మొత్తం మొత్తం కడిగిపిస్తది పొద్దు పొద్దునే.
ఇగా నీట్గ ఉంటనే మనకు బాగుంటది ఈగల్ దోమల్ వల్ల ఇప్పుడు టైఫాయిడ్ గూడ వస్తుంది గదా. దాని వల్ల నీట్గ ఉంటనే మనం. బావుంటం పిల్లలు బావుంటరు మన ఆరోగ్యం గూడ బావుంటది.
ఆ మొత్తం కడిగి పిస్తది ఇగ నేనా
హ్మ
చాలా నీట్గ్ గా అన్ని బామె పొద్తు పొద్దునే పూజల్ చేసుకుంటదీ. అన్నీ పొద్దున్నే లెగుస్తం మేమయిత్ తిన్నారా అట్లా అట్ల చేసి పనలన్నీ చేసుకొన్ మళ్ళీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఆఫీస్ లో ఉంటం.
ఓకే ఆ ఇప్పుడయినా మీది ఒకటొస్తుంది కదా గుడ్ ఫ్రైడే అనీ. ఆది విశేషాల్ ఏంటండి.
గుడ్ ఫ్రైడే వచ్చేసేసీ, ప్రభు సిల్వలో ప్రాణం పెట్టిన రోజు ఆ రోజు. తరువాత గుడ్ ఫ్రైడేకి ఒక ప్రత్యేకత్ తా ఎందుకంటే. ఆయన ఆ రోజు మూడు గంట్ టలు సమయంలో ఆయన ప్రాణం పెట్టి తిరిగీ, మళ్ళీ మూడో దినం నాడ్ అంటే ఈస్టర్ రోజున, మళ్ళీ తిరిగి లేగుస్తాడు అన్నట్లు. సో ఆ శుభ శుక్రవారిని గుడ్ టన్ టే శుభము. ఫ్రైడే అంటే శుక్రవారము శుభ శుక్రవారము. సో శుక్రవారం రోజు ఉమ్ అందుకని గుడ్ ఫ్రైడే అంటారు. సో ఆ శుక్ వారం రోజున మనమూ, చాలా మంది ఫాస్టింగ్ ఉంటారెప్పుడు ఎవ్రీ ఫై ఎవ్రీ ఫ్రైడే. ఉ అది చాలా మంచిది అని
ఇప్పుడు కూడా మా ఫెస్టివల్ వస్తుంది శ్రీరామనవమి ఫ్రైడే రోడ్ ఆ రోజ అయితే మ మంచిగా దేవుడికి పూజలు చేసుకొని మంచిగా నైవేద్యాలు పెట్టి మంచిగా ఉంటాం అనమాట ఆ రోజు శాంతంగా ఉంటుంది ఎడికిపోతుంది ఏంటి మీ దాన్ లేలా ఉ ఉంటదో దీంట్లో కూడా అలా ఉంటదన్న మాట ఈ ఫ్రైడేనా గుడ్ ఫ్రైడే
ఏ ఫైరే నో నో నో ఏప్రిల్ థర్డ్ ఏప్రిల్ థర్డ్
ఓకే ఓకే ఓకే అండి ఇంకా చెప్పండి
ఇంకా చెప్పాలి మీరు జాబ్ చేస్తున్నారా
నేను ఇంటి కాడ ఉంటండి జాబ్ చెయట్లేదు
ఎందుకు
ఆ మ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండది ఇందుకనే హౌస్ వైఫ్
అవునా ఓకే ఓకే
మా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు అంతా ఇంట్లో పని చేసుకుంటూ అత్తమ్మ ఇంట్లో ఇంట్లోనే గాడిప చేస్తానమాట
మంచింది ఉ మీ హస్బెండ్ ఏం చేస్తారు
మా హస్బెండ్ అయితే ఇక డ్రైవర్ డ్రైవింగ్ చేస్తారు మా హస్బెండ్
అవునా మా హస్బెండ్ సెక్యూరిటీ సూపర్వైజర్
ఇంకా
ఇంకా చెప్పాలి ఏం చదువుతున్నారు పిల్లలు
మా పిల్లలయితే ఓ ఒకబ్బాయి నైన్త్ స్టాండర్డ్ ఒకబ్బాయి ఎయిత్ సెవెంత్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ అవునండి మీకు
మాకిద్దరు ఆడపిల్లలండి
వాళ్లు ఏం స్టడీ చేస్తున్నారు
పెద్దమ్మయి ఏమో ఫిఫ్త్ చదువుతుంది ఇప్పుడు చిన్న అమ్మాయి థర్డ్ చదువు ఉంది.
సతాయిస్తారా అండి మీది బాగుంటదా
మా పిల్లలు చాలా మంచి పిల్లలండి దేవుడు నాకు మంచి పిల్లలు ఇచ్చిర్రు అస్సలు సతాఇంచరు కొద్తి కొంట కొంట పనులు అల్లర్ చేస్తారు గాని బట్ ఒక మాట గట్టిగా మాట్ సైలెంట్ అయిపో తరు ఏ పని చెపూ చేస్తారు
మా పిల్లలైతే బలే సతాయిస్తరు ముగ్గురు మొగ పిల్లలే గాని
మ్ చాలా మంచి ఉం టర్ మంచిగా ఇద్దరు ఆడుకుంటరు, నిద్రపోతరు, తింటరు.
అలానే ఉండలి పిల్లలన్నప్పుడు ఊ
ఇంకా
ఇంకా చెప్పాలి మీరే
ఊ ఎడుకనప్ప లాస్ట్ టైమ్ ఉగా ఉగాది పండగ చేస్
అవున్ అదే ఉగాది చేసుకున్నాము. ఉగాది రోజు అయితే మేము మార్నింగ్ అయి మార్నింగ్ అయితే స్నానాలు చేసుకొని కొత్త కుండ తెస్ పారు కొత్త కుండ తెచ్ పీ దానికి ఇంక బొట్లు పెట్టేసి పచ్చడి అనమాట పచ్చళ్ళు మనకి చింతపండు బెల్లం అ వేప పువ్వు ఆ కారము ఉప్పు ఇవన్నీ మిరియాలు ఇప్పుడు ఇవన్నీ కలుపుతున్నారన్నమాట ఇవన్నీ కలిపి పచ్చడి తయారు చేస్తరు. మామిడి పళ్ళు మామిడి కాయ ఆ కొబ్బరా అవన్నీ ఏస్ తీ పచ్చడ తయారుచేస్తరన్నమాట అది దేవుడికి మళ్ళీ నైవేద్యం పెడ్ ఇస్తారు భక్షాల్ చేస్తరు. బెల్లము పప్ ఓ అంత
హుమ్మ్ ఈ ఇ పచ్చడి పచ్చడి దేనికి చేస్తారండి పొంగ
పచ్చడి ఏంటంటే ఇప్పుడు ఆ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి ఫస్ట్ చలికాలం పోయింది సమ్మర్ ఒస్తుంది సెల్వకోసం అనమాట
ఓకే ఓకే
మ్ చల్లదనానికి
మ్ ఓకే బక్ చాలా బాగా చేస్తారా మీరు
టింగ్ అయితే నాకు రాకపోదు తర్వాత మా పిన్నీ వాళ్ళు వాళ్ళకి నేర్పిచ్చి నాకు బాగోచ్ చేస్తున్నా ఇప్పుడు
మ్ ఓకే
మీరు మీరండి మీరేమి ఎక్కువ ఫేమస్ నేను ఎక్కువ తిననండి వన్ టూ అంతే మా పిల్లలు తింటారు నేను అస్సల తిన ఎక్కువ అది నేను వే కొంచెం వేడి వేడి ఉన్నప్పుడే తింట మాముూలుగా అయితే చల్లగైనాక అస్సలు తినబుద్ది కాదు పిల్లలు తింటారు
కానీ భక్షాలు చల్లగైనాకనే బాగుం ఎ అండి తెలుసా మీకు అది మంచిగా నమిలి నమిలి తినాలి చల్ల టేస్టీగుంటాయి కొంచెం అంటే బ భక్షం అనేది కొంచెం చల్లబడితేనే చదిపోయి బాగుంటాయని విన్నాను నేను వేరే వాళ్ళు ఎవరో చెప్ విన్నాను నేను
ఓకే
ఒకసారి ట్రై చెయండి మీరు కూడా
ఓకే అండి సరే అండి ఉంటాను
సరే అండి